చెప్పండి ఆ బాగున్నామండి మీరేం చేస్తున్నారు అయిందండి పనంత అయిపోయింది కూర్చున్నాముగ ఏం చేస్తున్నారు
ఏం లే అండి ఇప్పుడు రంజాన్ సీజన్ కదా ఆ హలీనమ్ తిన్నారా అని ఫోన్ చే అగుతున్నా
ఆ ఇప్పుడు కంపల్సరి కదా
మీక్ మీక్ తెల్సా అండి ఎట్లా చేయాలో
ఆ నేనంత చెయనండి
అవునా అయితే బయట అంటే కొందామంటే కొంచెమే వస్తుంది కదా అ అ మనం ఇంట చేసుకుంటే బాగుంటుంది
ఆ లేదు లేదు అంత అంత ఐడియా లేదండి అంటే మనం తక్కువ చాలా తక్కువ తినుడు అనుకో పిల్లలకి ఇష్టంమని చెప్పేసి పిల్లల
ఎం నాకు తెలిసి ఏమో చికెన్ తీసుకు వచ్చి అది గోధుమ రవ్వ ఉంటుంది కదండి కొంచెం నానబెట్టుకొని పప్పులు కూడా నానబెట్టుకొని టెన్ విజిల్స్ చేస్తే వస్తది అంటే అంటున్నారు ట్రై చేయాల వద్దా అని ఆలోచిస్తున్నా
మేం కూడా ట్రై చేసాం అ లే తెలియదు తెలియదుండి అది ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఆ చేయలేదు చేయలేదు ఆ బాగుంటా పిల్లలు బాగు ఉంటారు నేను కొంచెం నాన్వే తక్కువ అనమాట కానీ పిల్లలు ఇష్టపడతా త్తరని వాళ్ళకి తెప్పిసి తినబె
అవునా అదే వాళ్ళకి అదే మార్నింగ్ ఫోర్ కి స్టార్ట్ అయితది కదా రంజాన్ది ఇగ మళ్ళీ ఈవినింగ్ వరకు వాళ్ళు ఏం తిన
అవునవును కానీ బాగుంటాయి ఫుడ్ బాగుంటు
ఆ అను డ్రై ఫ్రూట్స్ తింటారు మళ్ళీ అదే బిర్యానీ ఆ స్వీట్స్ అన్ని మంచి ఉంటది అదే ఒకసారి ట్రై చెయి మా అ ఇంట్లో అంటే పిల్లలు నేను అదే ఎలా జేయాలి మరి అట్లా చేయోచ్చా లేద అడుగుదా మని ఒకసారి మిమ్మా
నా ను ఎప్పుడు ట్రై చేయలేదండి అది
అవునా
మీరు చేసే మాగుడు కొంచెం పంపి
అట్లాడేం లేదు చికెన్ అవునా చికెన్ తెచ్చి అదేంటి టవ్వా నానబెట్టుకోని పప్పులు గూడా నానబెట్టుకొని కొంసేపు ఒక టూ త్రీ అవర్స్ అన్ని మిక్సీలో వేసి చేస్తే బాగుంటది అంటున్నారు మరి ఎట్లా వస్తదా రాదా ట్రై చేద్దాం మీకు తెలిసేమని నేం చే
సండే ట్రై చేస్తే మీరు చూస్త నేను కూడా చూస్తాను, ఎలా ట్రై ఎలా చేస్తారో నేను కూడా వస్తాను మీరు ఎలా ట్రై చేస్తారో అంటున్నా,
ఇప్పుడు మేం పిలుస్తా కాల్ చేసి ఏ మర్చిపోన్ ఏం మర్చిపోనండి ఓకేనా ఓకే సరే అండి. ఉంట ఓకే బయ్ ఓకే బయ్ ఆ